హలో హలో
డి
గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా అండి
మీరెలా ఉన్నారండి
మేం బాగున్నామండి
క్రిటీందిదండి మీకు
ఆ కొంచెం గట్టిగా మాట్లాడండి
వినిపిస్తుందా అండి ఇప్పుడు
ఆ వినిపిస్తుంది ఏమంటే కొంచెం చిన్నగా వినిపిస్తుంది న్నది
అవునా అంటే నేను కొంచం చిన్నగా మాట్లాడుతున్నా అండి ఓకే సరే అండి గట్టిగానే మాట్లాడు అండి ఇప్పుడు ఓకేనాండి
ఆ ఓకే అండి
ఏం చేస్తున్నడి ఎలా ఉన్నారు అందరు ఇం
ఆ బాగున్నండి మీ ఇంట్లో వాళ్ళందరుూ బాగున్నారా
బాగున్నామండి ఏంటండి ఎలా టైం పాస్ అవుతుంది ఏం కధ
ఏం లేదండి నార్మల్గా డైలీ రొటీన్ లేవడం కొన్ని టిఫైన్ తినడం ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం ఏవైనా ఒకర్ని వర్క్స్ ఉంటే చేసుకోవడం ఏదో ఒక కొత్త మూవచ్ మూవీస్ వ చ్చుంటాయి కద ఏదో ఒకటి టైమ్ పాస్ అవ్వడానికి ఒక మూవీ చూడ్డు
అవునా అదే అండి రీసెంట్ గా ఏ మూవీస్ చూసారండి మీరు బాగా అంటే మూవీస్ చాలా చూసింటారు బట్ అయితే ఒక మంచి గుడ్ ఫీల్ ఇచ్చి అట్లా ఏమన్నా ఏమన్నా మూవీ చూసారా
ఏ మంచ్ ఈ మూవంట్ టే చాలా చూసానండి కాకపోతే దాంట్లో అది కొత్తది ఏం కాదు కాకపోతే నేను లేట్గా చూశాను కమిటీ కుర్రాలు అని ఒక మూవీ ఉంది చూసారా అండి ఆ అవునండి టాపిక్ దేని గురించి చెప్పండి
అంటే ఏంట ఏంటండి
ఆ మూవీ దేని గురించి చెప్పండి ఒక్
ఆ ఫ్రెండ్స్ కదాండి ఫ్రెండ్స్ కలిసి ఉంటారు ఏదో చిన్న
చిగా ఉంటదండి ఏదైనా
ఆ బావున్నాయండి ఇంకోటి ఆ మూవీలో స్పెషల్ ఏమం మళ్ళీ ఎన్ని గొడవలు జరిగినా బికాస్ ఫ్రెండ్స్ అనే ఒక రిలేషన్ వాళ్ళ మధ్యన ఉంది కాబట్టి తర్వాత అయినా మీట్ అవుతారు కదా అండి
అవునండి మూవీలో యాక్చువల్ గా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అంటే వాళ్ళకు ఉండిండేది కాదు కొంచెమంది మధ్యలో మీడియేటర్స్ తెచ్చి పెడతారు క్యాస్ట్ ఫీలింగ్ అని పెద్దలు ఖచ్చితంగా మన మనకు ఉండదు మన పెద్దలకు ఉంటుంది కదా క్యాస్ట్
అవునవునండి ఈ జనరేషన్ అంతే అండి పెద్ద ఉంటుంది పిల్లలకి నాకు తెలిసినంత వరకు నేను కూడా చ చదివే కదండి మా డిగ్రీ కావచ్చు స్కూల్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఎవరికి పిల్లలకి నాతో పాటు చదివ మా ఫ్రెండ్స్ కి అయితే ఎవరికి లేనే లేదండి అసలు
మనకుండదండి నాకు కూడా మనకు లేదు మన పేరెంట్స్కు ఉంటుంది
అవునండి దాన్ని ఇంక ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి సరౌండింగ్స్ అటువంటివి మనం దాన్ని తప్పుబట్టటికు కూడా లేదండి నేనైతే అదే చెప్తా అడి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది రెడ్డీస్ కావచ్చు చౌదరీస్ కావచ్చు ఇంకో క్యాష్ కావచ్చు వాళ్ళమ్మ వాళ్ళకి ఉంటుంది నేను దాని తప్పని ఎప్పటికి చెప్పను ఎందుకంటే బికాస్ వాళ్ళు పుట్టి పెరిగిన సరౌండింగ్స్ ఆ మధ్య మధ్యలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలానే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొడుకులు కూతురులు ఉన్నారు వాళ్ళు బయట సమాజంలో నలుగురితో ఇప్పుడు కుళ్ళి వెళ్తే వాళ్ళ చేష్ట వాళ్ళ ఒకే ఉంటారు కద అండి
ఆ అందరు ఉంటారండి మనకు లేవండి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మనకు లేవు మనకి ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ మన
ఎందండి వాళ్ళు మనకి ఏ విధంగా మాట్లాడుత మన మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు మనం ఏ విధంగా వాళ్ళకి ఉండాలి అని చెప్పారు
ఆ ఇప్పుడ్ నా బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారండి కాకపోతే నేను వాళ్ళని ఎప్పుడు అడగను ఏ క్యాస్ట్ అని. ఒకవేళ నాకు తెలిసినా ఆబ్వియస్లీ ఖచ్చితంగా మా ఇంటి వాళ్ళు అడుగుతారు. ఎప్పుడో ఒకసారి నన్ను వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అట్లా కానీ నక్ తెలీదుని చెప్పేస్తా నేను ఒకసారి తెలిసిన
అదే కరెక్ట్ లెండి అలానే ఉండడం కరెక్ట్ ఉమ్ ఆ మూవీలో కూడా బాగా చూపిచారు కదండి
అవునవును వాళ్ళకి ఫస్ట్లో లేవు పెద్దవాళ్ళ వల్ల మధ్యలో ఒక్ క్యాస్ట్
ఉమ్ ఆ స్కూల్ డేస్ బలుంటే కదండి వాళ్ళవి అంటే ఆ ఏమన్ టారు ఆ ఇప్పుడు ఒకరింట్లో ఇంకోర్ పోయి వెళ్ళడం కుల్పోయేదపుడు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడం అందరు కలిసి వెళ్ అందరు త స్వా కలిసి వెళ్లడం
అవును అవును
భారీ గుంటయండి ఒక తిరుణాలు జరిగితే వాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారు ఒకరు వాళ్నీ ఏమన్నా వీళ్ళందరూ వాళ్ళల్లో ఆ రియాక్ట్ అవుతారు
దాంట్లో ఉన్న ఫ్రెండ్షిప్ మిక్ బా బాయ్స్ కి చాలా బాగా కనెక్ట్ అయూన్ టుందండి
అవును అదైతే నేనే తప్పుకుంటా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదన్నా అవసర అయ్యిందంటే ఇప్పుడు అమ్మాయిల వాళ్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు బట్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు హెల్ప్ చేయలేరు అంతే అదే అబ్బాయిలు అనుకోండి ఇలా సిట్యుయేషన్ లో ఉన్నాంటే వాళ్ళకి చేతనైనంత ఇంతవరకు వచ్చేకే చూస్తారంండి హెల్ప్ చేసేకే
అవునవును కానీ అమ్మాయిలు కొంచెం చెప్ ఆ అమ్మాయే గాని నేను చెప్ కానీ సెల్ఫ్ సెల్ఫిష్ ఉంటారంండి ఎంత ఫ్రెండ్ అయినా అబ్బా అలాంటి అలా పట్టించుకోరు ఇప్పుడు గొడవబడిన్న ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మిట్స్ కి మాట్లాడి
మహా అంటే ఒక వన్ డే టూ డేస్ అండి బయల్దనా
అమ్మాయిలు ఎలా కాదు లాగ్ చేస్తారండి
అవునండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఉంటుంది మన అని చెప్పి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గొడవపడినామని వాడిని ఎవరో వచ్చి ఏమో కొట్టేదో అనేదో అంటే నేను ఉండలేను కదండి అసలు కా తు ఇంకో అంటే మన ఫ్రెండ్ నేన అనల్లా వేరే వాడు అనేది ఏంది నా ఫ్రెండ్ అని అనిపిస్తుందండి
అవునవును
కొంచెమైనా సర వాడి దగ్గర లేదంటే నేం పెట్టడం వాడి దగ్గర నా దగ్గర లేదంటే వాడు పెట్టడం డబ్బులనే కాదు ఈవెన్ ఏదైనా స్టడీస్ అయినా సరే ఇంకోటి ఏమన్నా ఒక జాబ్ అప్లై చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటామండి
ఫ్రెండ్ అన్నంక మనం ఏది చేసినా ఇంకా మనలో హాఫ్ మనం ఏం చేసినా వాళ్ళు కూడా చేయ్యాల నేను సెటిల్ అయితే నా ఫ్రెండ్ కూడా సెటిల్ కావాలా అనేదే ఉంటదండి ఎవరికి కె నా నేను బాగుండి వాడు బాగలేకుంటే మన సంతోషించే రకం కాదు
ఎగ్జామ్స్ టైమ్ లో అయినా అవ్వచ్చు ఇంకో టైమ్ లో అయినా అవ్వచ్చు ఏ సిచ్యువేషన్ లో ఫ్రెండ్ అంటే మనలో సగం అంతే
అవునవును
బాడ్
ఆ మీరు మీరు కాలేజ్ డేస్ ని బాగా ఎంజాయ్ చేస్తర మీ ఫ్రెండ్స్ తో
బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అది నేను డేస్ కాలర్ అన్నమాట చేశాను బట్ అ డిగ్రీలైతే డిగ్రీలైతే నేమో డిగ్రీలు.. బాగా అది ఏమంటారు చాలా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే మేమంతా ఒకటే గ్రూపు ఐ మీన్ ఒకటే గ్రూపు ఒకటే క్లాస్ రూమ్ అంటే ఒకటే ఆ పీజీ అంతా మా ఫ్రెండ్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉప్చ్ అలా బాగా ఎంజాయ్ చేసామండి ఏమంటరు మెమరబుల్ డేస్ అంటారు కద. అవి డిగ్రి డేస్
అట్లా సేమ్ పీ జీ అట్లా ఏంటే చాలా. బాగా ఎంజాయ్ చేసినరండీ. ఇది కొంతమంది ఎట్లంటే. కాలేజ్ కి హాస్టల్ ఉంటే బాగుంటది.. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే కొం దూరం అయిపోతం అంతుండానే ఉండం మేం పర్లేదండి మేము డిగ్రీలో బాగానే ఏం చ.
అండి ఇంటర్మీడియట్ మీరు రాసిల్ల అండి.
లేదు లేదు డేస్ స్కాలర్ అండి నేను టెన్త్ వరకు హాస్టల్ ఇంటర్మీడియట్.
ఓకే. అంతే అండి ఫ్రెండ్సు. బాగుంటరు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఎట్లు ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ లో ఉండేంత వరకు టెన్త్ క్లాస్ లో బాగుంటాం తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళాక అక్కడ ఎవరు ఉంటరు అక్కడ వాళ్లు మాత్రమే.. బట్ ఐతే డిగ్రీ.. ఫ్రెండ్స్ అలా కాదండి ఎప్పటికి ఉంటారండి..
క్స్ట్ స్టెప్ మనం మూవ్ అయితే అయితం ఐతం లేదంటే డిగ్రీ కె స్టాప్ చేస్తం.
స్టాప్ చేస్తాము ఇంకోటి మనం ఇంకోటి జాబ్ సెర్చింగ్ కావచ్చు అది మన కోచింగ్ కావచ్చు అలా ఏం వెళ్ళాళ్ల మాక్సిమమ్ డిగ్రీ ఫ్రెండ్స్ తో కలిసి వె.
ఆ నెక్స్ట్ స్టెప్ వాళ్ళతోని అదే కదా మనకి ఫైనల్ స్టేపు. సె ట్లు అవడానికి కాబట్టి వాళ్లు మనతోనే ఉంటారు ఎప్పటికీ.
దాంట్లో అండి మనం మ మూవీలో చూసక్. అట్ల ఐతే కమిటీ పురాల్లో అదేదో చిన్న గొడవసలు. పెద్దవాళ్ళ వల్ల వీళ్లు గొడవ పడి కొట్టుకొని విడిపోతారు కదండి మల్లీ తర్వాత. వాళ్ళు అందరూ ఒకసారి మళ్ళీ జాతర జరపకూడదు అని అంటారు ఊర్లో వాళ్ళు వీళ్ళు జరిపించాలని జూస్ రు ఆ సీన్ ఐడియా ఉందా మీకి.
అవును, ఉంది ఉంది ఒక మార్కు ప్చ్ అంటే వేరే వాడు. ఫెయిల్ అవ్వ అదే కొంచెం ఏదో జరుగుతాది గదండి. ఇదాని
అదే అండి ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ ఫ్రెండు పాలిటిక్స్ లొ ఉండింటాడా వేరే వాళ్ళ అపోజిషన్ వాళ్ళు పండగ జరిపి నువ్ జరపకూడదు అంటారు నేను జరిపిస్తా అంటాడు వాని హెల్ప్ చేసేకి ఆ పండగ అదేమంటారు జాతర వీళ్ళ వల్లే ఆగిపోయి ఉంటుందండి అప్పుడు
అది అది కాదండి మార్క్స్ది ఇంకొకటి ఒకరికి ఎవరకో ఐ ఐటీ లేదో సంథింగ్ సీట్ రావాలని పేపర్లు మారుస్తారనుకుంటా
అవునవునండి అదే అండి ఆ జాతర్లో ఫ్రెండ్ చనిపోతడు కదండి ఆ సీన్ జూస్తే ఏడు ఏడుపు వచ్చేసిందిండి నాకైతే కొంచెం మనం సెంటిమెంట్ ఫ్రెండు గోస్ కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అండి ఆ సీన్ చూసేసరికి ఏదో నేనే ఆ మూవీలో ఉన్నాను నా ఫ్రెండ్కి ఎట్లా జరిగింది ప్చ్ అని ఒక ఫీలు
స్వల్ వాళ్ళ పేరెంన్సు ప్రతిసారి అక్కడికి వెళ్ళినచ్చేట్టు ప్రతిసారి గుర్ రిచు
అదే అండి జాతర జరిపించేప్పుడు గానీ ఆ చనిపోయిన అబ్బాయి వాళ నాన్న మాత్రమే అది కుండ ఏమో మోయలి య అది వీళ్ళందరూ కలిసి గట్టిగా పోతారు అందరు మాట్లాడతారండి ఒక్క ఇద్దరు మాత్రం మాట్లాడుకోరు వాళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇం క డు కనపడకుండా ఇంకోడెక్కడ రా అనిగెంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని కలిపి పేక్ ఆళ్ళంతా ట్రై ఏస్తారండి చివరికి కలిసిపోతారండి వాళ్ళు మాట్లాడినప్పుడు ఉంటారు కదా అండి
ఫ్రెండ్షింగ్ ఫ్రెండ్షిప్ అంటేనే అంతండి ఎన్ని గొడవలు వచ్చినా ఏం వచ్చినా లాస్ట్ కి కలవడం అయితే పక్
బెస్ట్ మూవీ అండి కదండి అది అందరు కలిసి మళ్ళీ చనిపోయిన అబ్బాయి వాళ్ళ అమ్మ నాన దగ్గరకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి జాతర జరిపిస్తారు రంగరంగ వైభవంగా అవును ఆ అబ్బాయి చనిపోయినప్పుడు ఇంకా వాళ్ళకి చానా బాధ అయితుంది కదండి ఈ ఊరు వద్దు ఏం వద్దని చెప్పి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వేరే
వేరే ఊరిగి పోతే మరి ఆ జాతర జరిపిచ్చేది వాళ్లే కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ బొయ్ వాళ్ళని పిలుచు కొనొస్తారు
ఆబ్బుడు మనము గమనించినట్లయితే ఆ మూవీలో మీకు ఆ మూవీని బట్టి మీకేమ అనిపించిందండి టోటల్ రివ్యూ
ఈ మనిపించిందండి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా
హ్మ్ హ్మ్ బట్ అయితే డేస్ లేట్ అవ్వచ్చు పక్కా మనం పలుస్తాము మళ్ళీ ఇక్కొటండి అవ చెప్పాను కదా వాళ్ళ
ఖచ్చితంగా రియలైజ్ అయితాం ఎన్ని రోజులైనా అయినా సరే లాస్ట్కి రియలైజ్ అవుతాం మనం
నాకేమ అనిపిచ్చిందంటే ఒక ఫ్రెండ్షిప్ అయినా ఇంకో రిలేషన్ అంటూ ఉంటే అది ఎక్స్పెషలీ ఫ్రెండ్షిప్ అయితే ఒక వన్ వీక్ టూ వీక్స్ అయినా కలిసిపోతాము ఆ మనం గమనించినట్టయితే ఆ మూవీలో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండు రాజకీయాల్లో ఓడిపోతాడు. బట్ అయితే వాళ్ళు ఆ ఓడిపోయిన దాన్ని కాకుండా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న పిలుచుకొచ్చి జాతర జరిపిచ్చినాము మనమంతా కలిసినాము అని ఒక ఆనందంతో ఎండింగ్ ఇస్తారు కదండి. గెలుపోటమే ముఖ్యం కాదు మనం కలిసి ఉండేది ముఖ్యమని నాకు అర్థమయిందండి ఆ మూవీను బట్టి అవునండి
మన ఫ్రెండ్స్ మన అనుకునే వాళ్ళు పక్కనుంటే మనం ఓడిన గెల్ పిలిచినా మనకు సంతోష్ మేనండి ఆ సాంగ్ చాలా బాందండి దాంట్లో
డైరెక్షన్ అంతా బాగున్నాయండి.
హ్మ్
సరే అండి థ్యాంక్స్ అండి మీ సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ నందిని